అ
హలో
హలో
ఏం చేస్తున్నావు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామ అండి
మ్ మీ బాబుని చూస్తాను
ఆ బాబ ఆడుకుంటన్నాడు
అవునా పాపం
ఉన్నారు
ఏ ఇక కూర వండుతున్నా అన్నం వండినా ఈరోచనా బోల్నా ఆలుగడ్డ ఫ్రై
ఆలుగడ్డ కూర కానీ దగ్గర తింటారా లేకపోతే పుల్చ పెడతారా
ఆలుగడ్డ
దగ్గరికి ఎంపుతార్రా పులుసు పెడతార్రా అంటాను
ఫ్రై దగ ఎంతను ఆ
ఉ ఎన్ని ఇయ్యాల ఎన్ని గంటల వె లే చారు అంద్ర
ఇలాయిదు ఉన్నారకు లేచినం
అబద్ధాలు ఆడద్దాండి
ఆరు ఇంటికి లేసినమండి
మియా మీ మీ మీ మీ భర్తకు ఫోన్ చేసాను వారు బావుకులుసిందని చెప్పిండు
అవునా మా బర్తే ఎప్పుడు బయటర్తన ఉండ మా బర్ కున్న పని గ డి
జాబ్ చెప్పాలలాంటి
మీ ఆవిడ కూడా ఫోన్ చేసిందండి నాకు ఇయ్యాల ఆ పన్న చేసుకుంటా ఉంటే పిల్లని పట్టుకో అంటే ఊరికే బయట దిగుతానట మీ ఆవిడ వాళ్ళ అమ్మమ్మల్ల పంచాయిత ఉంటే అది పోయి గంటసేపు నిలబడ్డారుట వచ్చినాక
బా ని ని ని అ నేను మీందు కూడా వాళ్ళ కోసం మా ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ కోసం అదే వాళ్ళ కుటుంబం కోసమేం కదా అండిపోయింది
వాళ్ళ కుటుంబం కోసం పోయినా కూడా ఆ మీ బాధ్యకి ఇబ్బంది అయితుంది కదా పని చేస్తున్నంట తప్పిల్లగాని మట్కుని బట్టలు వితా అని చేసిన బట్ట జడి
తర్వాత మళ్ళీ అక్కడ గొడ అక్కడ గొడవ అయిత అంటే ఏమన్నా ఇబ్బంది అయిత లేచి
న మాట్లాడేదాగా మీరు పూర్తిగానాండి ఫస్ట్ అక్కడ గొడవయతుదని ఆ ఆలోచించారుగానీ మరి ఇక్కడ మ కొడుకు మన్న బాగా ఇబ్బంది పెడతాందని తెలిదు కదండి మీకు
సరేలేండి ఇంకో ఇంకో ఆ ఇంకోసారి వెళ్ళాంలేండి కడికియాల సరే అన్న ఏ జంగాల్ నాన్న గలవని అే ఏ జ ఏ గంగాల్ని ఏ గంగాల్న్న గలవనిండి ఇక భూంగంత తీయంండి
అయ్యో ను్ ఇప్పుడు కొట్టుకున్నారా అక్కడ ఏం జరిగింది అసలు కండి అక్కడ
ఒప్పు పోలే ఇదు తిట్ి తిన్నార అప్పు ఏదో ఎ జాగ గురించి ట పా చె హజట
అవునా ఇంకేమన్నా పునరానే
ఎప్పుతున్నారు మావిడ వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మ ఇద్దరు తీచ్చకున్నారుగానే
అవునా వీళ్ళ దగ్గర కూడా అయి్యందా అండి మీళ్ళ ఇద్దరికి ఎందుకుయందండి
ఏ ఎత్త మామా వెలి
అవునా
చివరికి అయితే ఏదో భూ భూమి అయితే భూమి అయితే ముగ్గురు ముగ్గురికిచ్చేటటు చేసారు అ ఇ జాగా ప
భూమి ముగ్గురు మంచుకుంటారు చేసేదా
అ
ఎవరు ముగ్గుర అండి
ఎందుకా ఆ శ్రీకాంత్ కవిరాజు
హ
అవిరదలా నానా
అవునా గుర్క మరింత ఎంతా కాండి
ఇది ఎంతున అండి అది ఆ ఎంతన్నదో అంత ఆగు గుంటలు ఐదుగుంటలు ఉంటట్టున్నది
ఉ మనిషికి ఎంత వస్తానండి
అ ఎంట వస్తుది ఈ పావుదొక్క రెండు గుంటాలు అట్ కొత్తది కావచ్చు అ ఎక్కడడుండ ఉంటాలి అ స సపరేట్ వీళ్ళు శరను గుంటలు తీసుకొని నా వల్ నాన కూపకుంట్ అవుతుది ఏం కాదు కానీ అట్లా ఒప్పుకుంటది వాళ్ళ అమ్మ ఆ ఒప్పమా చరు
ా చాల పేర్లు ఎందుకులేండి
అ
పలు పేరిలు మనక నేకయను
ఆ ఓకే ఆటే సరే సరే
ఈ ఆలుగడ్డ కూలుండ కోపం అవుతుందిండి ఊరిక గందంతకోపోతే టైం పడితే మస్తు లేట్ అయితుందండి
మరి ఎందుకు వండుతున్నారాండి
తప్పర్లేదండి మా నానస్తా ఉన్నాడు ఇక్కడనే తింటా ఉన్నాడు మా నాన మా అమ్మమే అదిగే పెట్టి జూలికి ఉప
మాట్లాడుకుంటరా అండి ఇంకా
మాట్లాడుకుంటారు తింటలేదండి బళ అదో సెంటిమెంట్ అట్లా అ
మటన్ కూర అయిపోతుది కదా మరి
అదయిపోకుడా ఏ తింటా అన్నాడు మరి సమయం కొ ఎడవ రా ఆడుకా
అ
స
అ
హ
ారుదాని కోషంన్న తినకపాయలా
అవునండి నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది వు మీకు బానే తెలిసిందండి వివరాలన్నీ
స ఊర్ళ తరుగుతాం కదమ తటాది ఎవర ఏం చేస్తారని చూసుకు చూసుకుంటా కూతా అంటావు ఏదండి ఏదండి ఒకరికి ఒకటి కూల్ కూ చక
అవు
అంతే
అవునా
డోల్లా కార్యాలో పెట్టొచ్చినా
అవునా నేను కూరు వంతున్నా సప్పుడు వినబడుతుందా అండి మాట్లాడుతుంటే
అవును
అవునా
ఇంకే ఏంటి విశేషాలండి
చెప్పాలండి మీ పాపని ఎప్పుడు తీసుకొచ్చారు మరి
మా పాపను ఆదివారం నాడు తీసు కొత్తాము వేరడ్డాడు ఒక అది చిన్న బ విందు ఉన్నది విందు కార్యక్రమం ఉన్నది
అవునా అండి
ఆ
పాప మేడతు అంతటటు కదండి మీ ఆవడ ఫోన్ చేసి చెప్పింది అట్లా ఏడిపోయద్దు కదండి
అక్కడికి వస్తారు మా అమ్మ వాళ్ళు ఆ వచ్చేటప్పుడు ఇట్టుండి వస్తారు వచ్చేటేబులు తీసుకుని రా అని చెప్తారు
కాద అండి పసిపిల్లని అట్లా ఏడిపోయద్దు కదండి
ఫస్ట్ అ ఒన్నాా కాాల నీన్ బా నన్ పోతాన ఒకదుబని తీయన్న తీయడదు
ఆమెకు తెలియదు కదా అండి అప్పుడు బండది గణదేవ్ కపోతే నేను ఇది కొనుకుతా అది కొనుకుతా తిందురా మనకు షాప్ ఉంది కదా తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ ఏం చెతావు అట్లా ఇట్లా అని బుజ
మ బ అంత ఇస్తేమ్ మా అమ్మ నాలుకుద మా అమ్మ నాన్న వాళ్ళు ఫీల్ అయి తాండ్రు ఎందుకు ఇ ఒక రెండు రోజులు కదా పోని యానికి
సండూవులే పోనియని మీరు అనుకుంటుండే ఆ బాధపడతారని మీరు అనుకుంటాండే
ఇ నిజ నిజ నేను మామ అసలు మీకు విషయం చెప్పనా నిన్న మామమ్మలకిన తీస్తాను ఏ మా చిన్నమాలని ఎల్లినా ఎదడ ఇప్పు మా అమ్మ వాడి ముందే చెప్పినా నేను వాళ్ళ ఇంటికి రానని బయటలట్ నే ఇస్తా సగా రానుని అంటే ఎందుకునిన్నారు ఎందుకంటే మన మేము వెముడ పడపోతా అంటే వాళ్ళు రాలదు నేను రాను వాళు ఎకి అని చెప్పినా గ పోయినా కలంటసిన నే ఇస్తా అంటే మా చిన్న ముడి లోపల రాా అన్నది రోబ రావే అంటే బండిఇటది దత్తయింట మా అమ్మమ్మ వాళ్ళది ప రాడాడా అన్నయ్ ఎందుకు వానయటం మన్నక్ మీరేవరు పోలేదంట వాడు రాడంట మీ ఇంటికి అన్నాడు ఇంక గదొక్కటే ఇన్న పైన పీక్కొని సప్పుడేక వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో ఏం కదో మాకు తెలీదు
అవునా అండి అలా జరిగింద టన్
ఉ
కు మాకు మీరు చెప్తే చెప్పేసి వాళ్ళు ఉన్నారా అంటే మీరు మీరు ఎంజాయ్ చేసుకుంటా మీ బామ్మతో సంబరంగా ఉంటరు కదా
బామ్మ బామ్మ
ఆ
రామ కూడుగారు
అలా అనకూడద అండి అలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదండి
ఆ మూడు బీర్లు తాగంగనే డిచ్చై కక్కుకున్నాడు
అట్లా అనకూడదండి
మా బామ్మరిది
అట్లానకూడదండి
సరే అండి సరే సరే క్షమించండి క్షమించ క్షమించండి
మీరు నాతో మాట్లాడుతూ నను గుర్తు పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుందండి
ఆ సరే అండి ఓకే అండి
ఇంక ఏమి ఇత్తారండీ
ఇంకేమున్నదండి ఇట్లా కూడా చెప్పిన వాళ్ళు కూడా వె కొత్త పెళ్లి వాళ్ళు కూడా వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు కూడా
మన ఊరు పేర్ల ఎందుకండి మీ పెద్ద చిన్నమ్మల్లో చిన్న చిన్నమ్మల్లో అనండి సరిపోద్ది
అవు
ఏం పర్లేదండి నేను అడ్జస్ట్ అయితా అది అలా చెప్తే
ఆ వాళ్ళు కూడా రమ్మంటారు రాలేదు ఏదో ఏదో సమస్య తిన్నదని చెప్పింరు తెల్లారే గుడికి పోయిర్రు
అవు అది పద్ధతి కాదు
ఆ ఆ గుడికి పోయిర్రు వాళ్ళింటికి కూడా ఎప్పుడు రానండి ఇంకా మీ మీ ఇష్టం ఇష్టం మీ ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర పోవడం ఎవరి ఇష్టం వారిది నాకైతే ఏ సంబంధం లేదు నేను ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికోస్తా అని అంటుంది మా అమ్మమ్మ
మీ పెద్ద తమ్ముడు మీ పెద్ద తమ్ముడు భార్య
మ్ మాయి మాయిద్దరు చెల్లెల్లు పోయిరు
ఉ మీ చిన్నమ్మల్లు బోలేదా
రేపు తెలుత్తది ఎవలెవలు పోతరనేది
అవునండి రేపు అక్కడికి ఎవరు యెల్తున్నారంండి
ఏమో అండి తెలీదు ఆల్ నాన్నకు ఫోన్ జేయాలే ఫోన్ చెప్పి ఏమంటడో మరి చూడాలి
అవునా అండి మీ నాన్న చెప్తేనే వెళ్తారు ముఖం తెలిదా అండి మీ నాన్న ఎత్తున్నా అంతే లేకుంట లేదా అండి
అవును గదా
ఉ
అవునుగద
అవునా మీరు చాలా పద్ధతి పెరిగినట్టున్నరండి మీ నాన్యం నడకలో మీ నాన్న నడకలో చాలా పెద్దది వరు టున్నారుర్గదా
అవును ఆయన అడుగు జాడల్నే నడుస్తా అండి
మీరుచ ఇప్పవార అండి
అవును మరి అండి మాది అట్లా ఉంటది మాది